ఏంటె
ఎంచేత్తున్నవ్ చాల బావుంటాయి షాప్కెల్దామా ఆ పోదం ఎమ్ పన్ ఎండగొడ్తుంది తర్వాత వోదం
కొనుక్కున్నమండి
ఉమ్ ఎం కొనుక్కున్నం అండి అ పెట్టరవీటారట ఆ కూసుండుండు అయిపోయింది ఇగ అది విండలెందండి ఇంక ఇడిషుంది పక్కకే లేదండి మేమ్ డి మార్ట్ కి ఎలదామా అండీ పొదమ్ డి మార్ట్ హైపర్ మార్ట్ అన్ని పైసలన్ని పట్టుకొని రండి ండి అల సరదాగా చూసాద్దాం ఫుల్ రష్ ంటరండి ఇప్ప ఎండాకాలం డిమార్ట్ లాళ్లకు పోద్దు అల ఉమ్ డీ మా ఉమ్ మాకు లొకేషన్ పెడితే మ్ చేద్దామా అనుకుంటున్నా అండ్ ఐ ఎఫ్ సీ
మెషిను
అవన్నీ పట్టిచ్చుకుంటే ఏం దేకన్ తినగపడుకోండి
అంతే తినాలండి మీర్ తిన్నారా
తిన్నం మీర్ తిన్నారా
నేన్ గుడ తిన్నం అండి కూర ఏమి చేసినారు
బెండకాయ ఇంత కొట్టింది మా
మేము వంకాయ్
ఒ
కొత్త టేస్టు చేశ్నమండి దోశ షాపింగ్ ఎండక్ అయ్తలేదండి
ఉమ్ ఉమ్ అదే అండి విజీల్లా ఇంక బా ఏంచేస్తారండీ నీళ్ళ ప్రాబ్లం ఉందా అండి మీకు
ఔను నీళ్లక్ చాలా కష్టం అండి మీ సైడ్ బాగుంటదా అండి
మా సైడ్ పుల్ల్ వాటరండి
మత అక్కడ్కన్నా ఎక్కన్నన్న వోవాలండి మేము మాకైతే లీళ్ల ప్రాబ్లం చాలుంది
ఔనా పోండి మరి వాటర్ బాగొచ్చె క్కడ్ ఉండండి అసలే సమ్మర్ కదా కళ్ళు దిరిగి కింద వడ్
ఏ మో అండీ ఎక్కడైనా అదే ప్రాబ్లం అంటుర్రు ఈ మధ్య
అదే ఆలోచిస్తున్నామండి మేము కూడా ఫ్రిడ్జ్ కొనుక్కున్నారా మీర్ కొత్తది
ఆహ్ అప్పుడు ఒక్సారి కొన్నమండి అది పనిచేయట్లేదు.
ఎందుకు కావట్లేదండి మంచి కంపెనీ కోనుకోలేదా.
కోనుకున్నామ్ అండి ఇదే.
ఏసీ కోనుకోపోయారు సామ్మార్కి కూల్.
ఎక్కడండి మాతోటి కాదు అంత బడ్జెట్ మాకు లేదండి.
అయ్యో హు ఎట్లా మరి మా ఇంటికి వచ్చ్. వచ్చేయండి మరి.
మీరెక్కడ ఉంటారో మాకు తెలియదు కదాండి.
అడ్రస్ పంపిస్తాండి రండి.
ఆహ్ సరే అండి పంపియండి ఎప్పుడైనా.
సరే సరే ఉమ్ మండికి పోదామా అండి మండికి.
పోదాం అండి.
ఏ. ఎక్కడ ఎక్కడ బాగుంటదండి.
అంటె.
జైల్మండికి పోదాం అండి బాగుంటది.
అవునా అండి మీర్ తిన్నారా ఎపుడైనా.
తిన్లె కాబట్టే అడుగుతున్నామ్ అండి.
నేను కూడ హెల్ప్
ఏందో ఏంలే అండి మీరు. ఓన్లీ త్రి టైమ్స్ ఎపుడైనా ఆహ్ ఏం మేమ్ కూడా ఇన్ ఫోన్లో చూడడమే నండి అందుకే పోదామంటున్నా. తీసుకెళ్ళొచ్చు కదండి మీరు పైసలు పెట్టి. ముద్దపప్పులగ ఇంటికడ్నె ఉంటారా అండి. పప్పుచారు. ఉండు మరి నైటికి. ఏమంటండి ఆవ్ వాటర్ మిలన్. చ్చి ఐస్ క్రీమ్స్ చేయెచ్చు కదండి. అవును మల్ల కూలుగా ఉంటది.
మీకు అన్ని ప్రాబ్లం అయితాయండి ఏది అడిగినా ప్రాబ్లమ్ అంటారు ఫ్రిడ్జ్.
కాదండి అన్ని నాచురల్ గా వాడాల. కుండలో వాటర్ తాగాలి మీరు. కుండ అయితే తెచ్చుకుంటాం అండి ఉగాది ఓస్తది కదాండి. అప్పుడు తెచ్చుకుంటామండి.
సరే నేను తెలిదండి అది.
ఏమైనా మీరు బయట ఫుడ్కు అలవాటు పడతారండి.
నాకు నూడిల్స్ కావాలండి కొంచెం. స్విగ్గీ లో పెడతారా అండి ఆర్డరు. మా దగ్గర డబ్బులేవ్వండి. తిన్డానికి మీరు పెట్టొచ్చు కదా ఆర్డర్.
మా ఇంటికి రండి మంచిగా భోజనం చేసి పెడతా.
మీఇల్లు ఎక్కడ మాకెడ తెల్సండి.
ఎట్లనో చెప్తా లేండి మీరు రండి.
సరే అండి.
మా ఇంటి కోస్తే మంచిగా ఓన్డి పెడతామండి బిర్యానీ అన్ని.
ఈవినింగ్ ప్లాన్స్ ఏంటండి
స్నాక్స్ వేసుకోవాలండి పప్పు బజ్జీలు
పాప బదులు సరిపోతాయా అండి.
సరిపోతయండి.
ఉమ్ ఓకే అండి ఇంకెంతసేపు మాట్లాడతరండి
ఏంటండి మీరు ఇలా అంటారు
ఎమ్ మాట్లాడతారో ఏమో